నో
విన్పిస్తుందా
ఉ హు ఇది గాక ఇంకోటి ఉందా
ఇంకోటి ఐ పెద్దులే మూడింటికల్ల హ్మ్ ఉమ్ ఏం సంగ
నేను నమ్మా
ఉ
ద్రస్థలేదు మల్ల
నావల్ల
నిద్ర వస్తుంది మళ్ళీ అంటున్నా
ఉహు అబ్బో గిదేంది పెంచారు స్పెషల్ బకెట్ ఫిఫ్టీన్ పీసెస్ తీ
ఎంత చేసారు
ఫోర్ ట్వంటీ చేసారేంది
త్రీ నైన్టీ నైన్ ఫోర్ ట్వంటీ అయింద
ఆ
ఊహు త్రీ నైన్టీ నైన్ ఫర్ నైన్టీ నైనా
త్రీ నైన్టీ నైనే త్రీ నైటీ నైడి ఫోర్ ట్వంటీ చేసారు అది వేరేది లే గురు అసలు నార్మల్గా అది వేరేది అసలు జింజర్ బర్క్ ఫిఫటీన్ నైన్ పీసెస్ టూ నైన్టీ నైన్ అప్పుడు మనం విడిగాయ వెళ్ ఎన్నా నైన్ పీసెస్ టూ నైన్టీ నైనే త్రీ హండ్రెడ్ రుపీస్ వెలస్ ఇదే రోజు ఒక్క రోజు ఫిఫ్టీన్ పీసెస్ ఫోర్ హండ్రెడ్
నీ బొందా ఫోర్ నైటీ నైను మనం ఫైవ్ హండ్రెడ్ నోట్ పట్టుకుని వెళ్ళే వాళ్ళం
ఎందుకు పెళ్లియయలె ఎందుకుదందీప్ తెలిలం జింజర్ పార్కర్ కోసం చంపవ పోయి పీకననుకో
తెర్లేపో మీతన్నా ఓటరిచ్చగాల
ఊ ఫోర్ ట్వంటీ ఊ అదేగా అందుకే నాకు చాలా దిననికి ఇంకాప్సి
నా కూడా
ఊ ఊ వెనర్స్డే స్పెషల్ అదే ఫోర్ ట్వంటీ చేసాడు అదిగో చెప్పట్లా
ఊ
ఊ
ఇరవై వేంచడంతేగా
ఊ
ఊ
ఊ వాస్పడ్లునయ్ ఎంది ఏ హాస్పిటల్కి వెళ్తార సత్యక అ నీ టీ షర్టు ఇ తీససానా ఇది చెప్పురా
మంచి హాట్టు వుంది గా బిర్యానీ తనా
ఆ
ఉ
అ
చాలా దానా ముగ్గురికి వచ్చేలాగా హ
ఎందుకు పోూంటడం
ఆ మళ్ళీ ఒకళ దస్ట్ బాగోడు కదా మళ్ళీ మేముమళ్ళీ కూడా ఉంటాం కదా
ఆహా
హలో
నాట్ ఎ ప్రాబ్లెం డ్యూడ్
ఆ
ఆ
ఆ
హ మా రంజాన్ ఫ్రైడేనే సాటర్డే కాదు బిర్యానీతే ప పెట్టి మను అయితే ఆ అదేంది మరి ఫ్రైడే వెళ్లవు కదా నువ్వు హలో
ఏం బిర్యానీ పెట్టేయాలి
ఉమ్
ఆ
చెప్తా ఉండు మమ్మీని ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది
ఆ హలో
ఆ ఉ చెప్పండి
మాట్లాడవేంటి అమ్మో నాకు బీపీ వస్తుంది ఇంకా హలో
చెప్పండి బ్రో
చెప్పావ్ ఏందీ మా మమ్మీ అని ఆపేసావ్
హ
ఆ ఉంటే నీకు ఏమయ్యింది అసలు వామ్మో
ఉ
ఇంకా ఎల్లలేద
ఆహా
ఉ
ఆహా ఆహా ఆహా
పాటలు పాడకూడదు
ఓకే బ్రో
బుద్ది లేదు కొంచెం కూడా అసలు నాకు డబ్బు డబ్బులు పడవు లే ఇగ చూడు కచ్చితంగా
పోనీ
మాట్లాడతావు పాటలు పాడుతావు బూతులు తిడతావు.
హు
ఉం
ఉ అసలు అయి పడతయా పడవ ఎవడికి ఏసీ
ఉమ్ అ ఏమ్ ఆంటారే ఏమ్ అనరు మనం చేయాలిగా ఫస్ట్ అ అస్లీ హడ్ వర్క్ ట్రై అవార్. బెస్ట్ అన్నమాట. అన్నం పడకపోవడం ఎండ్ రోయి
ఉం
ఓఓ ఆకలి లేస్తుంది నాకేం లేదు ఈరోజే చెప్పు అప్పుడే
ఆహా కాసేపు నిదుర నువ్వు ఉండు ఉండకపో బ్రో
ఆ
అయిపోయిద్దిగా టైము.
ఆ
ఉ
ఇదేపాక నేను ఉంటాలి ఇంకొకటే కాస్త సాయంత్రం మాట్లాడతా
ఉమ్ ఆ ఉమ్ ఉం అ హలో
ఉమ్
ఐదు నిమిషాలు ఏదో ఒకటి మాట్లాడండి అయితే టైం అయిపోయిద్ది కదా కరెక్ట్ గా
ఎవరు మాట్లాడి మీరే అయితే ఏదో ఒకటి చెప్పు
నాకే కుదరట్లే ఉహూ
అందుకే కాద బ్రో
అన్ని సార్లు బ్రో నకూడదు
హ్మ్మ్ అఐదేం కక్ట్ అవ్వట్లేదుదు అయినా నెట్్రాక్ కట్ అయ్యేది ఊరుకునేేం కట్ అవట్లే ఫోన్ ఇది
ఆ
నెట్ రాకే కట్ అవట్ నెట్ నెట్ రాకపోతే కట్ అది అతే ఏం కట్ అవదు
కట్ అవదు డబ్బులు పడ అంటంటే
ఆహా ఎందుకు పాా
ఆ
దొరుకుతావాడి
ఆ సరేలే
ఇలా ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ అంతేగా
ఆ
హ్మ్మ్ హమ్ అరు మా ఇంక రేపు నుంచి ఉండాల్సిందేకమా ఖచ్చితంగా హాస్పిటల్లో ఆ మరి రేపు పండగగ రేపు వెళ్ళిండు ఆ ఒకసారి కనుకుమా వాళ్ళు ఏమంటారు ఉండాల్సిందే అంటారు ఏమంటారు నువ్వు కనుక్కున్నా ఎ శనివారం కూడా ఎలా ఉండాల్సిందేనా ఆ ఊహేందిమా చెప్పకుండా హలో
చెప్పక మాట్లాడతామంది నువ్వు నీకు మంటలా
ఓకే ఏద
ఆ నాతో మాట్లాడదు ఏదో
అవును అదేది
నమ్మో నాకు ఎంత బీపీ వస్తుందో బాబోయ్
అ
ఆ ఆ అద ఇ
ఈ టూ మట్స్ ఏకు వెలాాంటికు
ఆ ఎనుకకుంది వామ్మో ఎంత మందియో లైక్ ఆ లైన్లో
హు హ్ ఎందుకౌతున్నాయో ఆగు ఇట్ల నార్మల్ గానే వచ్చింది గదా
మ్మ్ నిశాల్ బ్రో అనకు హ్ర కోపమస్తుంది నాకు ఇంక ఇ చెక్కతోని కోడ్త్ ఆ
మ్మ్ హ్
మ్మ్ సాయంత్రం ఎన్నింటికి వెళ్తావ్ ఇంటికి
ఏంటి
హలో
వెయిటూ
ఆహా
మ్మ్ హ్
మంచిది
మ్మ్ ఉమ్మ్
ఊ మ్మ్
ఎమన్న చెప్పచ్చు గద
ఏమున్నది బ్రో
అక్కడ వర్షం పడదా అన్న ఇనబడుతుందా
ఏమో మరి నీకె తెలియాలి
ఇంక ఏస్ టీవి లోనె వున్నావా
హా అ
చల్లగుందా ఏ సి ఏసారా
ఊమ్ కొద్దిగా ఉందుదిగా మరి చల్లగనే
ఆఅ లగు ఇక్కడ వర్షం పడేలా ఉంది కానీ ఎండ వస్తు ఇక్కడ వర్షం పడేలా ఉంది కానీ ఎండస్తుంది అట్ల అప్ అండ్ డౌన్ అవసరం లేదు మ్మ్
మ్మ్ ఇప్పుడు మా మమ్మి లాగిన్ చేసుకోవచ్చా ఇది ఫోన్ చేసి ఫోన్ చేసి తెలిద్దామా మామ్మకి
ఇప్పుడు ఎప్పుడు ఏమో మరి
ఇంకొ కాల్ వుంది గా
ఉ ఎళ్లుద్ది ఎందుకెళ్ళదు
మరి మాట్లాడచ్చ వాయిస్ మారిద్దిగా మరి ఏం కాదా అవునా సరేలే మరైతే ఉంటా
ఊమ్
ఊమ్